హలో కీర్తన
ఆ
బావున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారండి
ఆ ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి మీరండి
ఆ ఖాళీగానే ఉన్నాం మీ దగ్గర టూరిజం ప్లేసెస్ ఉన్నాయని తెలిసింది
అవును అవునండి ఉన్నాయండి దగ్గరలోనే ఇట్లా వేయిస్తంభాల గుడి అని ఉంటదండి అక్కడికి ఎక్కడెక్కడనో చాలా మంది వస్తారండి అక్కడికి
అవునా అంటే టూరిజం ప్లేసే కదా అది
అవును అవునండి అది టూరిజం ప్లేసే అది మళ్ళీ భద్రకాళి టెంపుల్ ఆ అది ఇంకా లక్నవరం బ్రిడ్జ్ అని ఇలా చాలా ఉన్నాయండి ఆ చేస్తామండి మేము వెళ్ళామండి
అంతకుముందు సంవత్సరం కాకుండా అంత ముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అది కట్ అయిందని అన్నారు లక్నవరంది
అవునవును గానీ ఇప్పుడు మళ్ళీ బాగు చేసారండి
అప్పుడ ఏమన్నా జన నష్టం జరిగిందా
ఆహా అంత అంత ఐడియానైతే లేదండి ఆ కాకపోతే ఇప్పుడు చాలా మంది వస్త
మొన్న రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు అక్కడ అన్నారు అంటే ఇక మేము కొంచెం బోటింగ్ చేయడానికి కూడా భయపడుండే
ఆహా
ఆ నీళ్లు బాగున్నాయి అక్కడ గెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా
అవునవునండి ఉంటాయి
ఉన్నాయి కానీ అప్పటిక మాకు చాలా టైమ్ అయింది ఇగ బయ
అవునా
ఇప్పటికి కూడా అది నడుస్తుంటే దాన్నీ స్పెషల్ కదా ఊడు ఇయ్యాల అని అంటారు కదా
అవును అవునండి అంటారండి
నువ్వు మనం నడిచినప్పు ఊతుంటది కానీ ఈ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినప్పుడల్ల భయమైతది ఆ అంతే అది తీరం మధ్యలో పోయినాక పటుకుమంటే
అవునవును భయం వేస్తాయి అది ప్రమాదం ప్రమాదం చాలా అవునవును
అల్ల మళ్ళా ఇది కూడా ఉంటాయి క్రోగడైల్స్ ఉ బా మళ్ళీ ఇంకొకటి ఆ ఫిష్లు కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి సైడ్ క్లియర్ అనిపిస్తాయి లోపల నుంచి చిరాళ్ళ గాంచ అసలు ఆ వాటర్ ఎంత తెల్లగా ఉంటాయి అసలు
ఆ అవునవును
మ్మలు అసలు బాగా అనిపిస్తాయి పోయినం మొన్న సమ్మక్క క్క జార్తరకు పోయినప్పుడు మేడారం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచిే మళ్ళీ ఇటు విజిట్ చేసేప్పుడు ఎం తినం ఆ ఇగ వచ్చిన వాళ్ళందరు మామూలుగా చాలా వరకు అటే వెళ్తారు
వెళ్తారవునవునండి
కైనా అక్కడే బాగుంటది అక్కడ నుంచి ఇది ఏ పూజ కాలే ఆ ముగించుకొని మళ్ళ ఇయిట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చేస్తారు అన్నట్టు మీరైతే
మళ్ళీ మీ మా సైడ్ మేము ట్రైన్ కి వెళ్ళినము మార్నింగ్ అంటే మేము అట వెళ్ళలేదండి మెడారం దగ్గరికి అట వెళ్ళలేదు కాని ఒకసారి ఇట్లానే వేస్తాంబల గుడి ఇవన్నీ టూరిజం ప్లేసెస్ కదా
అ
తం వల గుడి ఆ భద్ర భద్రక ళి టెంపుల్ ఆ ఇ ఇవన్నీ చూద్దామని ఒకసారి వెళ్ళినాం
బాగుంటదండి అక్కడ భద్రకాళి టెంపుల్ల
ఆ బాగుంటదండి అక్కడ బొట్ట అయితే చాలా వెరైటీగా పెడతారండి అక్కడ బ ఆ భద్రకాళి టెంపుల్ అవును అవునండి యూ షేప్
ఎ ఎ అవును అదేంటో మరి స్పెషల్ అ ఆ ఒక్క టెంపుల్ లో మాత్రం త్రమే ఇట్ల యూ
అవును అవునండి అదొక టెంపుల్లనే అలబెడతారు
అర్థం కాదు అస్సలే
ఆహా కాదు అక్కడికి వెళ్ళినారంటే ఇగ ఊరికేనే మనం గుర్తుపట్టొచ్చు ఆ బొట్టుతోనే
అవును వీళ్ళు ఇంక్క ఈ టెంపుల్కి వెళ్ళిిన దని అదీ కాకుండాా మ్ అంత ముందు సంవత్సరము వర్షాకాలం అప్పుడు ఒక అబ్బాయి అందులో పడి చనిపోయిండు
ఎక్కడ ఎక్కడండి భద్రక అవునా
ఎట్లా అంటే ఇట్లనే పిల్లల్ని వేసుకొని మనం బయటకి వెళ్తాంగా వెళ్ళినప్పుడు అ ప్యాంటుని పట్టుకొని అబ్బాయిని నడుస్తున్నాడు
ఆహా
స్తుంటే అది స్కిడ్ అయ్యి జార ఆ పిల్లగడు ఆ పోళ్ళ నుంచి అట్లానే పడిపోయిండు ఇక పట్టుకోవడానికి ఛాన్స్ లేదు పేరెంట్స్ నడుస్తుంటే పిల్లలు కొంచె ముందు వెనక నడుస్తు స్తరు కదా డైరెక్ట్ పోయండు అల్లనే పడిపోయండు
అయ్యో అయ్యో
మరి అది ఎంత ఉంటది వాటర్ అసలు లోపల చ్చడు ఉంటది ఆ వాటర్ల ఇంత స్పాట్లు ఎవరు చూస్తారు ఈ పేరెంట్స్ కూడా అల్లా వాారు సౌండ్ వచ్చినప్పుడే చుశిర్రు గాని పడ్డప్పుడు చూళ్ళే
ఆహా అలాంటి సమయంలో చాలా జాగ్రత్త త్తగ ఉండాలండి
ఆ అబ్బాయి బక్కగున్నట్టున్నడు కొంచెం లడ్డుగుంటే అల్ల పట్టకపోవ్
ఆ ఆ
బక్కసై బక్కగ ఉండి అల్ల జారకపోయిండు
ఆ ఇంకా పాపికొండల దగ్గర కూడా బాగుంటా ట దండి వ్యూ ఎప్పుడయిన ఎల్లారా మీరు
పాపికొండలా
ఉం పాపికొండలు భద్రా చలం దగ్గర అక్కడ ఆ దేవాలయం సీతారామల దేవాలయం అవి చాలా బాగుంటాయి హాయ్ అండీ మళ్ళీ అక్కడ అమ్మవారు సి ఆ సీ తా ఆ సీతమ్మ వారు తను ఆరేసుకున్న చీర ఇవన్నీ మనకు బండల పైన ఇలా కనిపిస్త
కనిపిస్తే ని అప్పుడు రియల్ గా వాళ్ళఫ అంటే అప్పుడు తయారు చేస్త బాపతి ఏ నా
ఆ అవునండి అంటారండి నమ్మకం ఐతుంది గద బప్పటి ఏట్ నని ఆ విగ్రహాలంటే ఆ క ట్టారండి అవి విగ్రహాలు సీతమ్మ సీతమ్మది
ఇప్పుడు రావణ సూర్యుడు ఇట్లా పది తలలు అదంతా ఉంటదా
ఆహా అది ఉండదు అండి కాకపోతే పర్ణశాల అంటే వాళ్ళ కుటీరము వాళ్ళు ఉ కుటీరము ఆ కుటీరము మరియు ఇది సీత సీత అమ్మవారు
నేన ఎప్పుడంటే చిన్నప్ ప్పుడు వేనండి ఇ పర్మశాల ఇవి చూడ్డానికి అప్పుడు చూసిన
ఉ పాపికొండలు బోటింగ్ అయితే చాలా బాగుంటదండి చాలా ఎంటర్టైనింగ్ ఉంటది ఆ చేసామండి
ఎంత సేపు చేసిర్రు బోటింగ్ మినిమం ఒక టెన్ మినిట్స్ అట్లా తీస్ కుంటదా
టెన్ మినిట్స్ ఎందుకండి మనం అటు అక్కడికి వెళ్ళేసి రావాలి కదా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటది
ఫోర్ ఫైవ్ అవర్స్ కి ఎంత అమౌంట్
అమౌంట్ ఒక థౌజండ్ రూపీస్ ఉంటది పర్ హెడ్
ఆ థౌజండ్ పెట్టుకొని వెళ్ళాల్సిందే ఇక
అవునవును మనం ఒకవేళ ముందే కనుక బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ పడుద్ది ఆన్ ది స్పాట్ అని అంట ఇంకా కొంచెం ఒక టూ త్రీ హండ్రెడ్ ఎక్కువనే అవుతాయి
ఓకే ఓకే ఇప్పుడు అవైలబుల్ గా బోట్ లోనే అన్న ఉంటాయి కదా సౌకర్యాలు
ండి మనకి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి సాంగ్స్ డ్యాన్స్స్ అవన్నీ ఉన్ టాయి ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫుడ్ ఉంటది
అవును అవును ఎంత ఎంజాయ్ ఉంటది అవున అవును అది రిస్క్ కూడా అంతే ఉంటదండి ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా
అవునవును కత్త గుట్టలు ఆ నీల్లు
మొన్న రీసెంట్ గా చూసిర్రా ఒక బాబును పట్టు కునే వాళ్ళ తల్లి చనిపోయింది బోటింగ్ దే సేమ్ అగో అలాంటివి చూసినప్పుడు అసలు ఎక్కలంటనే కళ్లనుకుతాయి
అవునవునండి భయం వేస్తది
ఆ అయితే పాపం అనిపించింది అసలు
అవునండి
ఆమె ఆ బాబ అట్లనే పట్టుకున్నాడు ఆ అట్లనే పట్టుకున్నా ంది అసలు అంత నీళ్ళల్లో కూడా
అవునవును అవునవునండి
ఆ భయం వేర అసలు
అవును ప్రయాణం చేసిన సమయంలో అందుకే చాలా జాగ్రత్తలు ఉండాలని మరియు ఈ వాటర్ ప్లేసెస్ అయితే ఇంకా ఎక్కువ
ఏదో ఎంజాయ్ చేద్దామని పోతాం గాని అది కాస్త తిప్పికొడితే మాత్రం ఇంక ఎంజాయ్ లేదు అసలే పోతం
అవున అవునండి
మరే ఇంకేమన్నా ఎక్కువ టూరిజం ప్లేసెస్ ఇప్పుడు వీటిలల్లా పాఛీనం ఏమి లేవా మీ సైడ్
మా సైడ్ అంటే ఇగా ఇవే ఉన్నాయండి ఇంకా మా సైడ్ ఇటు కరీంనగర్ లో కొత్తగా డ్యామ్స్ అవుతున్నాయని విన్నాను
డ్యామ్స్ అవుతున్నాయా మా సైడ్ చిన్న పార్కు లాంటివి ఉంటయి అంటే అందులో మామూలుగా పావురాలు
ఆ
చిన్న పిట్టలు కానీ మనం బయట నచరల్ గా ఐద ఆరు రకాలు చూడొచ్చు కని అందులో మినిమం వన్ ఫిఫ్టీ దా
అదే అదే చాలా వెరెటీస్ ఉంటయి ఒ
అవి చూస్తే మళ్ళ అన్ని ఒక్కలానే ఉంటయి గానీ వా కలర్ ఉంటది కదా ముక్క కాడ కొంచెం కలర్ ఉంటది లేకపోతే తోక కన్నా కలర్ ఉంటది అట్లా డిఫరెంట్ ఉంది
ఆ హా
కనిపిస్తది మరి వీళ్ళే అట్లా దాని వరకు కలరేసి అన్ని పిట్టల్ని
ఆ
ఏది అంతా సేమే ఉంటది తెలుసా కాపోతే కలర్ యెల్లో కలరా రెడ్ కలరా ముక్ చేత్ కేత్తరు మూతికేత్తరు ముక్కేత్తరు అట్లుంటది. లేపోతే కాళ్ళకి అదే డిఫరెంట్ తెలుసా అంత ఒకటే
ఆహా నేను ఇంతవరకు ఎప్పుడు అసలు జూకి ఇటువంటి ప్లేసెస్ కి ఎళ్ళలె ఒకసారి వెళ్ళాలని ఉంది నాగుడా చాలా
వెళ్ళండి వెళ్ళితే మంచిగ అన్ని ఒకేసారి చూడొచ్చు
చూడొచ్చా అవునవునండి.
ఇవి కోళ్ళు కూడా మన దగ్గర నాటు కోళ్ళు మా మాములుగా పుంజు, కోడి మాత్రమే తెలుస్ గదా
అవునవును
ఒయమ్మా అక్కడ చూత్తే ఒక సిక్స్టీ సిక్స్టీ దాక కా ఉన్నాయి అసలు
అవునా
ఆ అస్సలె తేడేనే తెల్వదు తెల్సా
ఆహా
వాటి మూ మూతులు, ముక్కులు డిఫరెంట్ ఇగ మొత్తం డిఫరెంటే
ఆహ హా
ఎక్కనించో తెస్తారంట పశ్చిమ గోదావరి అంటే ఇగ మన స్టేట్ కాకుండా
అవునా
మరి అవి అక్కడ ఉండే ప్లేస్ నుంచి ఇక్కడ ప్లేస్ కు కన్వర్ట్ అయ్యేటప్పుడు వాతావరణం చేంజ్ అయి అవి ఎట్లా బతుకుతయి అన్న డౌట్ వచ్చేది.
అవున్ అవున్ అది కూడా నీజమే గదా
కదా ఇప్పుడు అక్కడున్న వాతావరణం వేరు ఇక్కడ ఉంది వేరు అవి అంత ఉంటాన్నయి అంటే గ్రేటే
అవునవునండి
మళ్ళ ఫుడ్ అంతా ఒకటే
ఫుడ్ ఒకటే ఇంగా మమ్మిది ఆమె చేంజ్ అయినాయి ఇంక అలవాటు చేసుకున్నాయి అన్నట్టు
ఆ ఆ చేంజ్ అవ్వడుంటే అంత స్పాట్ కావు కదా మరి వాళ్ళు తెచ్చేటప్పుడు ఎన్ని పోతాయో అలా గుడా ఉంటయి కదా
ఉంటయి ఉంటాయండి
ఉ